హలో హాయ్ ఎ లేదురా ఉత్తిగానే ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావు
ఏం లేదు ఉట్టిగానే ఉన్నా నేను కూడా ఇప్పుడె జస్ట్ అట్లా
అహా తిన్నవా
వా ఇద్దరు ఒకేసారి అడిగావా
ఉమ్ ఎం కర్రీ
చికెన్ బిర్యానీ
ఉ హు
నువ్వు తిన్నావా
నేను కూడా తిన్నా
ఊహ్మ్మ్
ఇందాకే తిన్న
మీదేం కర్రీ
ఫిష్
ఓ చాపని కోశిండ్రా అయితే
మ్
ఇంకేటి సంగతులు
ఏముంటయి నువ్వే చెప్పాలి నా దగ్గర ఏమి సంగతులు ఉండవు హ నేనే ఉట్టిగా ఉం అంటలేస్తా ఇంట్లన్న పని చేసుకుంటా ఫోన్ చేస్తా అంతే ఎం ఉండదు ఫోన్ ఫోన్ ఫోనే జుస్తా ఏమన్న ఉంటే అది ఫోన్లో ఎం ఉన్నాయి అవి రీల్స్ అవే ఏం ఉండవు
నేన్ కూడా చూత్తన్న ఈ మధ్యలో ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయినా గోరంగా అంటే గోరంగా కాకపోతే కాల్స్ మాట్లాడాను జస్ట్ మెసేజ్ ఆ ఓన్లీ టెక్స్ట్ ఎ ఈఫ్ ఎనీ ఎమర్జెన్సీ అప్పుడే కాల్ లీఫ్ చేస్తా లేకంటే అప్పటికే అది నేన్ ఎందుకు చేతన్నట్టుల్ లెక్క
ఇంకా ఐపిఎల్ చూస్తావా
ఏంటిది
ఐపిఎల్ చూస్తావా
చూస్తా చూస్తా మాములుగా ఉండదు మనతో క్రికెట్ ఎన్ ఫ్యాక్ట్ నేను ఆ మ్యాచ్ వచ్చేటప్పుడు కామెంట్రీ కూడా ఇత్తా వాళ్ళ కామెంట్రీ కూడా హైలట్ ఉంటది తెలుగోళ్ళది నాకంతా నేమ్ సైడ్ అవి కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా ఉప్పల్లో గొడితే తుప్పల్లో పడాలి ఆ వర్మ శర్మ షవర్మ సం ఏదో అంటర్ అబిక్స్ అభిషేక్ శర్మను ప్లస్ తిలక్ వర్మ మిక్సింగ్ టు షవర్మ
ఎస్
మ్ బలే ఉంటయి అవి డైలాగ్స్
అవును
వాళ్ళకి స్క్రిప్ట్ ఏమి ఉండదంట డైరెక్ట్ చెప్తారంట అసలుక్ ఇక్కడ నుంచి దొరుకుతాయో ఏంటో అవి
డైరెక్ట్ గా అంటే వాళ్ళకి ఇగ చేసి ఇన్ని ఇయర్స్ నుంచి మాట్లాడి మాట్ ట్లాడి మాటలు గట్లా వస్తయ్
ఇవి హైదరాబాద్ ఒళ్ళకి పెడతారు కదా నే కుక్కట్ పల్లి క్లాస్ తను జ్యానిబెన్ స్ట్రో జానీ జానిబై డేవిడ్ వాడ్నరు
ఇప్పుడు ఆడట్లేడు వార్నర్ వాళ్ళ ఆడట్లేదు కదా
వాళ్ళ ఆడట్లేరు కాకపోతే అప్పుడు ఆడినప్పుడు ఇక్కడి నుంచే కదా అవి నేమ్స్ అవి స్టార్ట్ అయినాయి
ఉమ్మ్మ్
మళ్ళీ హైలైట్ ఏంటంటే జస్ట్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చూసినా అయితే కేన్ మామ ఉంటాడు కదా సో రీసెంట్ గా వాళ్ళ అడుగుతడు ఒక క్వశ్న్ నీకు అ నిక్ నేమ్స్ ఉంటాయి కదా దాంట్లో ఏ నేమ్ అయితే నీకు ఇష్టం అని చెప్తే ఆ చెప్తడు ఎస్ ఆర్ ఎస్ ఓళ్ళు ఇండియా లొ ఐపీఎల్స్ ఆడినప్పుడు ఎస్ ఆర్ హెచ్ వాళ్ళు ఆ టీమ్ వాళ్ళు అక్కడ వాళ్ళు నాకు కేన్ మామ అని పిలు లుస్తరు ఆ నేమిష్టం నాకు అని చెప్తడు
ఉహ్మ్
హైలెట్ ఉంటదావీడియో ఎందుగొల్లో మరాని వచ్చినయి నా దాంట్లో వీడియోస్ ఇంస్టాలో
అవును ఉమ్ ఇంకేం చూస్తనవు ఫుట్బాల్ చూస్తావ ఫుట్బాల్ చూస్తవ
సుడన్ కాకపోతే దాంట్లో ఇద్దరు తప్ప ఇంకెవ్వరు తెలివదు నాగు
ఆహా
అది గుడ ఒకటీ రొనాల్డో ఇంకొకటీ మెస్సి
ఉమ్
కాకపోతే నాకు రొనాల్డో స్టోరీ విన్నప్పుడు హైలైట్ అనిపిచ్చిం ది
అవునవును
ఓ వాకి వైఫ్ కాదు గర్ల్ ఫ్రెండ్ కాకపోతే పిల్లలు ఉంటరు
తను ది ఆ తను తన గర్ల్ ఫ్రెండు అది షాప్ లో వర్క్ చేస్తే చేస్ స్తు ఉండేదంట అప్పుడు తను పరిచయం అయినప్పుడు
నాగ్ ఇగ అంతా అఇడియా లేదు కాకపోతే ఇప్పడ్డికి కూడా తను ఏమంటరు తన మనీ తనే ఏర్న్ చేసుకుంటది ఆ మళ్ళీ హెల్ప్ కూడా బాగా చేస్తడు అంటే కొంతమంది ఉంటారుగా నేను సంపాదిస్ నాదా నువు ఉండు అట్లేం ఉండదు తన ప్రొఫెషనల్ లైఫ్ తనది వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ వీళ్ళదన్నట్టు ఉంటడు
ఎస్ అందుకోసం అంత మంది ఫ్యాన్స్ ఉంటురు రొనాల్డోకి
చాలా మంది ఉన్నరు
ఉమ్
ఈ మెస్సికేమో వడి పక్కన యాక్చువల్లీ తను వచ్చింది బాడీ గార్డ్ డుగొచ్చిండు కాకపోతే ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఫ్రెండ్స్ అయి ఇప్పుడు తనతో పాటు ఆడతడు తన బాడీగాడు ఆ వీడియోస్లో కూడా వచ్చేఉం టడుఆల్మోస్ట్ మెస్సీతో ఉన్న ఈ టూర్ మొత్తంలో మెస్సి పక్కనే ఉంటడు ఆ ఫ్రెండ్షిప్ కి బాగా వాల్యూ బాగా ఇచ్చిండ్రా అనుకున్నా ఇగ
ఇప్పుడు మరేం చేస్తున్నవు మరి క్రికెట్ రావట్లేదు గదా
క్రికెట్ట్లు రాట్లేదు ఇంస్టాలో రీల్స్ చూసుకుంటాన్న అవి ఏవో వస్తున్నాయ్ కదా వార్ గురించి వీడియోస్ అవి చూత్తాన్నా ఆ ఇది కెమికల్ది వాటర్ వస్తుంది కదా అదే వస్తున్నయి ఆల్మోస్ట్ అవే వత్తాన్నాయి వచ్చినాయే వత్తాన్నయి
ఎందుకు ఈ స్లేట్స్ విల్ల షో చూడట్లేదా
నాకు ఆ షో గురించి తెలువదు కాకపోతే ఆ వీడియోస్ లో అది తను ఏడుస్తుంటే
ఆహా
కొన్ని వీడియోస్ ఒక్కటి వస్తున్నయ్
నా షో చాలా బాగుంది అంటే నేను చూస్తున్న గదా అదే ఎంతన అంటే అది ఒకా స్పిర్చు విల్ల ఒక డేటింగ్ షో ఇద్దరు సింగిల్ సింగిల్ సింగిల్ సింగిల్ కపుల్స్ అంటే సింగిల్ సింగిల్ పర్సన్స్ వస్తరు అందులో అం టే ఎవరికి అది అంటే ఉంటయి కదా అలవాట్లు అవి ఇవి చెప్పాలి చెప్తేప్పుడు వాళ్ళకేమైనా పాస్ స్నాలిటీ నచ్చితే ఆ పర్సన్ నచ్చితే అట్ల ఒకలికి ఒకరు కపుల్స్ అయితరు కపుల్సయి అందులో మ్ అది ఒక రౌండు ఉంటాది దానికి అడుగుతరు వాళ్ళు కపుల్స్ లాగా మ్యాచ్ అయితర మ్యాచ్ కా రా అనేసి అడుగుత అందులో ఎస్ సని ఉంటే వాళ్లు కపుల్సు ఐతరు
కాకపోతే హార్ట్ బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి పోయినసారి కూడా వచ్చింది నా నాకు అవి సం ఒక లేడీ ఉంటది ఎట్లా మాట్లాడతది అంటే అబ్బ లేడీ సింగం అనుకోవాలి
ఇప్పుడు సీజన్ వన్ సిక్స్టీ నడుస్తుంది
సిక్స్టీీన్త్ సీజన్ ఆ వామ్మో నేను అట్లాంటి షోలు చూత్తాన అంటే మా మమ్మీ చీపరి కట్టోచ్చి తిప్పి నన్ను కొ తది ఇగా ఏంలే
అం అందులో ఏం అంత ఏం ఉండదు జస్టు అం అంత ఏం ఉండదు వల్గరాళ్ళు ఏమి ఉండదు జస్ట్ నార్మల మొత్తం కెమెరాసే ఉంటాయ్ అందులో
మ్ హు
ఏము కపుల్స్ లాగ ఉంటారు అన్ని వల్ల టాస్క్లు ఉంటాయి టాస్క్ లు ఆడాలి విన్ అవ్వాలి విన్ అయితే వాళ్ళకు ఒక చైర్ స్పెషల్ ఉంట ది అదే విన్ అయితరు లాస్టుకూ వ టైటిల్ విన్నయితరు
మ్ హు ఇది తెలుగులో డబ్ చేసినట్టున్నరు మే మేట్ ఫర్ ఇచ్ ఆథెర్ అనా
అదిది కాదనుకుంటా
ఓహో విళ్ళేమొ రియల్ కపు లు వాళ్లేమో జస్ట్ అక్కడికి వచ్చి కపుల్స్ అయితర
అయితరు ఆ అందులో అది రీసెంట్ గా హైలైట్ అయిన యో విషూ ఆ
ఆకాంక్ష ఆకాంక్ష ఇ ఫాలోవర్స్ వన్ మిలియన్ అయినయ్ వామ్మ
మ్ తను పాపం హార్ట్ బ్రేక్ హు మ్ అవును అసల్ అంటే తను ఇప్పటివరకు తన లైఫ్లో ఎవ్వరులేరు కదా అందుకోసమే
ఫస్ట్ బాయ్ అంటా ఫస్ట్ హార్ట్ బ్రేక్
అంటే మరి తను కూడా అంటే తన పార్ట్నర్ ఫస్ట్ చెప్పాలి కదా తనకోటి అంటే అది ఎక్స్ లైఫ్ లో ఉంది తను అట్లా ఉన్నడు ఆ రీసెంట్ గానే బ్రేకప్ అయింది అలాంటి ఏం చెప్పలేదంట తనూ కనెక్ట్ అయిపోయింది రీసెంట్గా తన ఎక్స్ ఆ షోక్ వచ్చింది దాని వల్ల తను మొత్తం సఫరైది
నవ్వుతూ హ్యాండిల్ జెసింది ఆ సిచ్యువేషన్ కాకపోతే తర్వాతకెళ్ళినప్పుడు ఏడ్చిందిగా ఘోరంగా ఏడ్చింది
ప్చ్ ఇగ లాస్ట్ కీ ఎళ్ళిపోయింది ఇగా తనే షో నుంచి ఇగా ఇగ ఉండలేనానేసి హు అంటే అది ఇప్పుడు వొస్తది గదా ప్చ్ అంటే ఒచ్చే ఎపిసోడ్ లో ఈ ప్సోడ్ లో ఈ రోజు ఎపిసోడ్ వొస్తది గదా
మ్మ్
ఫ్రైడే సాటర్డే సండే
త్రి డేస్ ఒస్తదా అది
ఆ ప్రోమోల్ అయితే అట్లనే ఉన్నాయ్ ఎల్పోతది ఆల్మోస్ట్
పాపం బా సఫర్ అయితంద్ అం
మ్మ్ ప్చ్ అంటే ఎన్ని రోజుల నుంచి కనెక్ట్ అయింది మంచిగా కపుల్స్గున్నరు చాలా ఆ టాస్కుల్ విన్నయిండ్రు యాక్చువల్లీ టైటిల్ గూడ వాళ్ళకొస్తది అనుకున్నర్ అంతంటే లోప్ లోయల్ గా ఉన్నరు ఆ షోలో హా కానీ లాస్ట్ కీ సుస్తేతను ఆ ప్చ్ ఇగ తన ఎక్స్ వైఫే వెళ్ళిపోయిండు ఇగా నేను ఒన్ తన ఎక్స్ కి పార్ట్నర్ అయితా అనేస్ తీ ఇంకా మర్చిపోలేదన్ చెప్పిండు తను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు
హలో నేన్ తర్వాత మాట్లాడుతరా బాయ్